హలో
ఏం చేస్తున్నావు తినవా
ఏం లేదండి మా బర్రె కి ఇప్పుడే కొంచెం అన్నం వండాలే
అంటే మీరు బర్రెలకి కూడా అన్నము పెతారండి గడ్డి పెట్టరా
అంటే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ దొరకదు కదా మళ్ళీ మా బర్రకు ఇప్పుడు ఈ రేషన్ బియ్యం వస్తాయి కదా
ఆ ఆహా వాటిని వండుతారా మీరు తినరా అండి రేషన్ బియ్యం
లేదండి అంటే మేము మా పొలంలో పండించిన మేం తింటాం ఇప్పుడుకి రేషన్ షాప్ లో వచ్చే బియ్యం అన్ని బటరేకి వండుతాము అండి అదే తింటది
ఓహో అట్లా పెడితే ఏం కదా అండి బర్రకి ఏం ప్రాబ్లం కాదా అంటే మనం తౌడు అవన్ని వేస్తాం కదా
ఏం కాదు తౌడు కొనాలంటే బాగా రేట్ అయితది కదా ఇవయితే తక్కువ రేట్ లో వస్తాయ అని మరి మా బర్రలు కూడా తింటాయి మంచిగనే
మేమైతే మా బర్రకి పచ్చిగడ్డి ఎండుగడ్డి తౌడి ఇవన్నీ పెడతాం
అంటే ఎండాకాల ఎండాకాలంలో పచ్చి గెడ్డి ఎక్కడ దొరు
ఎండాకాలం కాదండి నార్మల్ వ వర్షాకాలంలో పొలాలు వాటి దగ్గర ఉంటాయి కదండీ అప్పుడైతే పచ్చిగడ్డి పెడతా ఈ ఎండాకాలం ఇగ పొలాలకి వస్తాది కదా అప్పుడు ఎండుగడ్డి వేరే పొలాల అయి కొంటాం మేము
తీసుకున్నారు మా నాన్నగారు కూడా ఒక వంద ఎరగడ్డ కట్టలు తీసుకున్నారు కానీ మాకు బాగా బర్లున్నాయ్ కదా అన్నింటికి వేయాలంటే డబ్బులు ఎక్కువ అయితాయని కొంచెం ఇది అన్నం కూడా వండుతాం ప్రతిరోజు
ఆహా అంటే మీ అమ్మ పాలమ్మటనికి పోతుందా మీది పాల బిజినెస్సా అండి
హా అవునువును పాల బిజినెస్ ఎ
ఆహా మాదట్ల లేదండి ఓన్ మళ్ళీ మా ఇంట్లో మందం ఉంటాంది పాలంటే అందుకోసమనే ఇగ
అందుకే మీకు కొంచం వడ్డేసినా సరిపోతది మళ్ళీ వర్షాకాలంలో మా నాన్నగారు కూడా ఎల్ తారు గడ్డి తీసుకురావడానికి కానీ ఎండాకాలంలో దొరకదు కదా
ఆ ఆ అవునండి మావి కొన్నే కాబట్టి ఇగ మేము బియ్యం అలాంటివి ఏం కోనము
మేము ఓన్లీ మా ఇం ఇంట్లో వాళ్ళకి వచ్చే బియ్యం కాకుండా వేరే వాళ్ళే కూడా కొంటాం ఎందుకంటే తక్కువ రేటుకి వస్తాయని కొని వాటిని బర్రకు ఇయె మళ్ళీ నెల దాకా వండుతూ ఉంటాం
అవునా అంటే మీ ఊర్లో ఎవరు తినారా అండి రేషన్ బియ్యం అందరు ఇట్లా
ఆ అవును మాక్సిమం మా ఊర్లో ఎవరు తినరు అందరు పంట బియ్యం తింటారు
అవునా మరి అవి తిన్డం కోసం ఇస్తారుగా ఇట్లా బర్రలకి పెడితే మిమ్మల్ని ఎవరు అడగరా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి
అంటే అది మన ఇష్టం కదండడి జస్ట్ మనకి ఇచ్చారు మనకు అవసరం ఉంటే మనం వండుకొని తింటాం లేదంటే దేనేకి అవస ఏం అంటే దానికి వాడుకుంటాం
ఆ మేమైతే అవి దాసి పెట్టుకొని ఇట్లా పండుగలు వస్తాయి కదా సంక్రాంతి వాటప్పుడు సకినాలు కాని గారలు కానీ చేసుకోవడానికి వాడుకుంటా మా ఇంట్లో మేము కొంతమందిమే కాబట్టి
హ్మ్ ఆ మేము కూడా ఇప్పుడు సంక్రాంతి అనుకోండి దానికన్నా ముందు నెలలో పోస్తారు కదా ఆ బియ్యం దాసి పెట్టుకుంటాం సంవత్సరం మొత్తం దాసి పెట్టుకుని ఏం చేస్తాం చెప్పండి పురుగులు పడతాయి అనవసరంగా
ఆ మేము సంవత్సరం ఏం దాసుకోంలేండి కొన్ని రోజులే దాసుకుంటాం అంటే ఒక రెండు నెల్లే డి మిగతావన్నీ అదే అమ్ముతారని చెప్పారు కదా మేము కూడా అట్లాగే ఎవరో ఒకరికి అమ్ముతాం కానీ వాళ్ళు ఏం చేస్తారనేది మాకు మేము తెలుసుకోం కదండి
ఆ మీరంటే వాళ్ళు వాళ్ళే వండుకొని తింటారేమో అని మీరు వండుకుంటారేమో కదా
ఆ వాళ్ళ కోసమే కొంటున్నారేమో అనేసి మంచి ఉన్న బియ్యం
హ్మ్ అంటే కొంతమంది తింటారు లేండి ఇప్పుడు పంట బియ్యం కొనుక్కోలేను వాళ్ళు ఇవి వేరే వాళ్ళ దగ్గర కొనుకుని తింటారు ఇగ మాకెలాగ పొలంలో పండిస్తాం కాబట్టి మాకు ఇవి పెద్దగా అవసరం పడవు
ఉమ్ ఇగ మీకు పొలం ఉంది కాబట్టి అదే గడ్డి అవి బర్లకైయిపోతే మీరేమో బియ్యం తింటారేమో కదా
మళ్ళీగా ఊర్లోనే కట్టలు పోయై కాబట్టి గ్యాస్ కూడా ఏమోడ్ డోదు
ఉమ్ అలా అయితే ఏం కాదులేండి మంచిగా ఖర్చు కూడా తక్
ఉమ్ మా నాన్నగారు పనికినికేళ్ళినప్పుడు చిన్న చి చిన్న కట్టె పల్లలు ఉంటే ఎరుకొస్తారు సో కట్టలగూడా మేము ఎక్కువ డబ్బులేం ఖర్చు చేయ్యాం
ఉహు అంటే అడవికేళ్తారా మీ నాన్న పను ఉంటే ఆ పొలం పనులు ఉన్నప్పుడు అడవికెళ్ళి తీసుకొస్
అడవిలో కొట్టలు తీసుకురాకూడదు కదండి ఫారెస్ట్ వాళ్ళు ఆపుతారు
మరి మీ నాన్నగారు ఎక్కడ తీసుకొస్తారండి పొలాల దగ్గర కట్టలు అయితే ఉండయి కదండి
చిన్న చిన్న పుల్లలు ఏరుకొనోస్తారు చెట్లు ఏమి కొట్టారు ఏమన్నా ఆల్రెడీ వే ఎండిపోయి కింద పడిపోయి ఉంటాయి కదా అవి తీసుకొనోస్తారు అంతే
ఆ అదే అండి ఫారెస్ట్ లో కూడా ఉళ్లారి పని ఉంటే అవి తీసుకొని రావచ్చు కదా దానికి పర్మిషన్ అయి
ఆ తీసుకొచ్చుకుంటారూ అంటే ఇప్పుడు మళ్ళీ పత్తి పొరకాలు గుడుంటాయి కదండి
ఆహా మీకు పత్తి కూడా ఏస్తారా అండి మీకు అంతగణం భూమి ఉందా
ఆ అంతగణం ఏం లేదండి ఇంటి పెరడు ఉంది కొంచెం మంట్లో ప్రతి సంవత్సరం పత్తే వేస్తారు
ఆహా ఇగ ఆ పత్తి కట్టలు కూడా పొయ్యిలో పెట్టుకుంటారేమో కదా
ఆ ఆ అంటే అవి ఇప్పుడు ఎండా కలం పెట్టుకుంటాం మళ్ళీ దాసిపేట్టుకుంటాం కూడా చాలా కట్టెలు ఉంటాయి కదా అవే కట్టెలు దాస్ పెట్టుకోని వర్షకాలంలో అయి కోన వాడుకుంటాం
తే ఇగ మీరు కట్టెలు సపరేట్ ఏపీచుకోరేగదండీ వేరే వాళ్ళ దగ్గర నుంచి
ఆ ఇగ అట్లే ఏపిసుకోమ్మాయి మాక్కే సరిపోతాయండి ఇగ వంటేలాగ గ్యాస్ పైన వేస్తాం కాబట్టి
అయితే ఇంకేంది మంచిగాది దీనికి కచ్చి దీన్నే దానికి కచ్చ దాన్నే మంచి
ఆ కట్టెల పోయి ఓన్లీ బర్రెకు బియ్యం పెట్టడానికి నీళ్ళుగాబెట్టుకోవడానికి మాత్రమే వాడతాం మళ్ళీ ఎప్పుడైనా మాంసాహారం చేసుకుంటే అది కట్టలపొయ్యి పైన వండుతారు మా నాన్నగారు
అవునా అంటే మీరు వాటర్ కాబట్టుకోవడానికి హీటర్ అలాంటివి ఏమి వాడరా అండి ప్పరేసుకుంటారా మీరు కూడా
ఆ అంటే అది కూడా ఉంటది గానీ ఈగ పల్లెటూర్లలో మాక్సిమం ఏం చేస్తారండి కుప్పరితోనే కదా
ఈ ప్రమాదం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు పల్లెటుర్లో
ఉమ్ మళ్ళీ ఇంట్లో చాలా మంది రుగుతు ఉంటరు కాబట్ టీ ఎవరైనా మర్చిపోయి ముట్టుకుంటే ప్రాణానికి ప్రమాదం కదా
ఉ నిజమే అండి
ఉమ్ దీంతోనైతే ఎట్లాంటి ప్రమాదాలు జరగవు ఉమ్ నిజమేనాండాను ఇగ
అది కూడా కరెక్టే కదా ఆ వాళ్ళకి మళ్ళీ ఏదన్నా అయినా కూడా మనల్నే అంటారు మీరు పెట్టిలు సు సుసుకోవధనే అంటారు మనల్నే
మళ్ళీ చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి నమ్మలేం వాళ్ళు ఎప్పుడు ఏదు మూడుతారో మనం అస్సలు ఊహించలేమండి
ఉ అవును ఆ
తిన్నానండి ఇందాక మే మా అక్కయ్య బెండకాయ కూర చేసింది అదే తిన్నాం మీరు తిన్నార
ఆ తిన్నానండి మా ఇంట్లో నిన్న చికెన్ జేసిర్రు అయితే కొంచెం ఉంటే అదే తిన్న ఇగ నేను
అవున అంటే నైట్ వండింది మళ్ళీ ఉదయం తింటారు గా అది పాడైపోదా
ఏం ఖరాబ్ కాదు మంచిగానే ఉంటది నిన్న నైటే కదండి అండింది మంచిగా ఉండే తిన్నా నాకైతే ఏమనిపియలే
అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటరా పాడవ్వకుండా ఉండడానికి
ఆ లేదండి నైట్ అండిందే కాబట్టి మార్నింగ్ తినడానికి ఏం కాదు ఫ్రిడ్జ్ లో ఏం పెట్టలేదు బయటనే ఉండే
మేము కూడా తింటాం కానీ కొంతమంది అట్లా తినడానికి ఇష్టప
ఉ కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ తెల్లారి వేడి చేసుకుంటరు అట్లా అస్సలే చేసుకోవద్దట చచ్చిపోతరట అట్ట చేసుకుంటే
అవును ప్రమాదకరం అంటే విషపూరితమైన వేవో అందులో ఉత్పత్తి అవుతాయని అంటారు వృధ
మ్మ్ అట్లా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటిని తిరిగి వేడి చేయొద్దంట అది మనకి హెల్త్ కి ప్రాబ్లం అయితదంట
తలో వస్తే చూశాను
ఈ మధ్య ఫోన్ లో అన్ని చే స్తుంటే నాకైతే భయం ఏస్తుంది ఏది ఇలా చేయాలన్నా కూడా భయమేస్తుంది
ఇగ అన్నీ తెలుసుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చిందని అన్ని ప్రతిదీ ఫ్రిడ్జ్ లోనే పెట్టకూడదు ఏది పె ట్టాలి ఏది పెట్టకూడదు అని తెలుసుకొని దాని వైజ్గా వాడుకోవాలి
అంతే కదాండి ఇక ఫ్రిడ్జ్ ఉంది కదా అన్ని పెడదాం ఏది ఖరాబ్ కాదు అన్నట్టుగా అన్ని అందు లో బడతే మనక రోగలోస్తాయి
వండి నా అన్నం కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు మరి దానికి ఏం చెప్తాం చెప్పండి ఇగ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అట్ల చేసేవాళ్ళు ఉన్నారా
ఆ అంటే అన్నం పెట్టుకునే వాళ్ళ అయితే ఎవరు లేరులేండి కాకపోతే కూరలే ఒక రెండ్ రెండు మూడు రోలు అలా పెట్టుకొని తింటరు
పక్కిటావిడ అలానే అన్నం పెట్టుకుంటదంట ఒక రోజు మాటలలో చెప్తుంటే నేను వివరించాను అలా పెట్టుకోకూడదు అని
అవునా అలా అలా చెప్పేవ ఉండాలండి లేకపోతే వాళ్ళకి ఏం తెలుస్
ఆ అంటే కొంత మంది చదువు కున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తే బెటర్ కదా వ
అంతే కదా మనం ఫోన్ లో చూస్తాం కాబట్టి వాళ్ళకి చెప్తే కొంచెం పుణ్యమైన వస్తది మనకి
అంతే వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ కొన్నంగా
నిజమే అండి మళ్ళీ దాన్ని మూడు నాలు రోలు అలాగే ఉంచుతారు కనీసం మూతలు కూడా పెట్టుకోన
అప్పుడప్పుడు మా అమ్మ కూడా అలానే తేస్తుందని చెప్తాం మూతలు పెట్టాలి మూతలు పెట్టాల అంటే ఇగ వాళ్ళకి అర్థం కాదు అసలు ఎందుకు పెట్టా దానివల్ల పెట్టకపోతే ఏం నష్టం జరుగుతుంది తను వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకో అప్పుడప్పుడు
నిజమేనండి ఫ్రిడ్జ్ లోనే కదా మనం పెట్టేది ఆళ్ళు ఏమన్నా చూస్ తుందా అని కూడా అంటారు అప్పుడప్పుడైతే
కదండి వాళ్ళ ఆలోచన వేరేలాగా ఉంటది చదువుకున్న వాళ్ళ వేరేలాగా ఉంటది
అంతే కదండి ఇగ మనమే వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పాలి అప్పుడైతే అర్థ ందేసుకుంటారు
అవునండి మీతో మాట్లాడడం వల్ల నేను కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను
ఆ నాకు కూడా అలాగే ఉందండి సరే అండి మీ ఇలా కాలి టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి
తప్పకుండా మీరు కూడా అండి
అలాగే అండి బాయ్ టాట